హలో హలో హలో
ఆ ఏం చేస్తున్నారు వెర వెర గుడ్ ఆఫ్టర్నూన్ స్తున్నారండి
మేము ఇప్పుడు అన్నాం తిన్నాం కాళగానే కూర్చున్నామ అండి
కళగానే కోర్చినార
అవునండి
మదండి
చాలా బాగా నడుస్తుంది
అ
ఇంకా అనుకున్నంతవి రావట్లేదు
కుకింగ్ ఈరోజ ఈ ఈ ఇప్పటి జనరేషన్ లో కుకింగ్ కు బాగా అదిన్నదండి కుకింగ్ ట్రై చేయకపోయింది కదా మీకు సిస్టర్ కూడా ఉన్నట్టున్నారుది కదా
అవున అవును ఉన్నది పచ్చళ్ళ స్పెషలిస్ట్
అవి మీరు కొంచం అది మీరు అవి ట్రై చేస్తే బాగుడు కొంచెం ఎందుకంటే దానికే ఈరోజ ఇప్పటి జనరేషన్ లో అవిటికే బాగా ఉన్నది ప్రిఫరెన్స్ వరు ఆ
ఇంకా
మీరు కుకింగ్ ఛానల్ మీరు కుకింగ్ ఛానల్ మీరు స్టార్ట్ చేయండి నేను నేను నే నేను నేను కూడా సిస్టర్ కు చెప్తాను ఇంకా ఈ ఇప్పుడు మరి ఫెస్ట్ ఇస్టివల్ ఏమిన్నండి ఉగాదికి ఏం చేస్తారు మీరు ఉగాదికి
ఉగాదికి మేము ఇది తెలుగు సమాచారంం హిందువులకు ప్రత్యేకమైన పండగ మనకు కాబట్టి టి పొద్దున ఉదాయ అన్న లేచి ఆలుకు చల్లి ఆకులుడ్చి ఆలుకు చల్లి ముగ్గులు పెట్టి ఇళ్లుు కడుక్కొని శుభ్రం చేసుకొని మొత్తం మామిడాకుల తోరణాలు కట్టి స్నానాలు చేసి కొత్త వస్తాలు దానికి వచ్చ కొత్త బట్టలు పిల్లలకు మరి తర్వాత పూర్ణపప్పాలు చేసి దేవుడి నైవేద్యంగా పెట్టి పచ్చడి వేస్తాం ఆరు రకాల షాద్రుచులతో లతో చింతప్పండు
ఆ అవునండి ఇంకా
అలా చేస్తాము దేవునికి దండం పెట్టుకు కుంటాము కొబ్బరికాయలు కూడా సంవత్సరానికి ఒకక్కసారి వస్తుంది కదా అందువల్ల
వినాయకనికుబ
ఏమని ఇష్టలతో చేస్తా ఆ చెప్పండి
వినాయకునికి కొబ్బరికాయలు కొ ఆ వినాయక వినాయక చౌతి గురు చెప్ వి వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేస్తార అని మీరు
మా మేము పద్మశాలీలం కాబట్టి మాకు ఇంటి దైవంగా భావిస్తాము వినాయక చవితి రోజు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని మా గణపతిని ఇంట్లోకి ఆహ్వానించ కుంటామండి రకరకాల కళ ప్రసాదాలు పిండి వంట పులిహోర సేమియ మళ్ళీ బెల్లం ఉండ్రాళ్లుు ఇలా అన్ని రకరకాల పింటి వంటలు వంటలతో దేవునికి పత్రలు అంటే ఆ
ఐదుర్రు రకల్లు దోశ హ్మ్మ్
తీసుకువచ్చి దేవునికి జంచరం వేసి బొక్క గోలా కుంకుమ పసుపులన్నే చల్లి దీపం నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇప్పటి నుండి మా కష్టాలు తొలుగి మంచి రోజులు రావాలి విఘ్ఞములు తొలగాలి అని దేవునికి మొక్కు కుట్టామండి
ఆ
ఉమా
దుర్గా నవరాత్రులు ఉంటురా అండి మీరు
ఉంటామండి
దూ దూ నాకు కాస దసరా గుంచి చెప్తారా దూ బతుకమ్మ అలా
ఫస్ట్ బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ ఆడతామండి
హ్మ్మ్ చస్తస్తామా
ఎందుకంటే కొన్ని అనుకున్నామ అన్నట్టు కార్యక్రమాలు అవి నెరవేరాలని ఇలా చేస్తాము మళ్ళీ నవరాత్రులో ఒక కూడా ఉంటాము అంటే అ మాలలు కూడా కొ వాడలా కొంతారు ఇష్ట మాలలు ధరించి అమ్మవారి పతి పైన మాడలు ధరించి ఒక పొద్దులు సాయంత్రం తీర్థ ప్రసాదాలు తీసుకు అయ్యగారు వచ్చే పూజలు పకాలు ఆచరణలు చేసిద్ సాయంత్రం ఆర్చర్ చేసి వతారు పొద్దున్న సాయంత్రం
మనా ఇప్పుడు ఇది వస్తున్నది కాదండి మన ఏంటిది హనుమాన్ జయంతి వస్తున్నది అ మీ మీ మీ ఊర్లో ఘనంగా సెలబ్రేట్ చేసి
ఆ చేసుకుంటామని మా ఇంట్లో మా వారు కూడా ఆంజనేయ స్వామి మేమాల కూడా ఆ ధరిస్తారు హనుమాన్ జయంతి నాడు
ఎప్పు కూడా కొన్నితుంది అంటే మాలా అప్పుడు ఆ రోజు తీస్తారా జయంతి రోజు తీస్తారా మాలా
ఆ
ఏ రజ ఎక్కడి ఏ ఊరిక వెళ్తారండి
టోంగిని టోంగిని కడ వేసుకొని పద కొడా ఇరవై కట మనం అనుకున్న రోజులు మొక్కి మాల భిరమణ కొండగట్టుక వెళ్ళి తీస్తామండి
కొండగట్టులో మాల విరవణ ఇస్తారు
ఈ సారి వేసారా అండి మీ వారు
ఇవ్వలే ఇంకా ముందు ఉన్నది
నెక్స్ట్ మంగళ నెక్స్ట్ మంగళవారం వేస్తారా ఇం ఇంకా మరి మా బతుకమ్మ గురించి చెప్పలేదండి నువ్వు తెలుగు పండుగ మీరు తెలంగాణ వారే కదా
అవునవును
ఈ మన దీని గురించి చెప్పలేదండి బతుకమ్మ గురించి చెప్పలేదండి మీరు బతుకమ్మ ఫస్ట్ ఎంగిలి పుల బతుకమ్మ చెప్పాను కదండి హు చెప్పారు రు కదా మన ఇవి మీ మీ ఏరియాలో గణనాధుని పెడతారా అండి
పెడతామండి గణనాది గణనాథుని కూడా స్టేజీ పైన అలంకరిస్తామండి అన్ని రకాల ఇట్లనే గణపతిని నియమనిష్టలతో నవరాత్రులు గణపతిని తీసుకువచ్చి అయ్యగారు హళ్
చాలాతో పూజ కాట్టలే కొబ్బరకాయలు
ప్రసాదాలు అన్నీ తీసుకెళ్తాము అన్నదానాలు కూడా చేస్తారండి మా వాడలో దేవుని పై భక్తి మనం అనుకున్న ఇ కోరుకు న్నయి నేరవేరితే అన్నదానం పెడతామని మొక్కు ఒప్పుకుంటాం కాబట్టి కొందరు భక్తులు అన్నదానాన్ని కూడా
మన దేవుని పాటలు పెడతారా అండి మైకులకాడ
పాటలు అది ఇది తాంబూలాలు
ఏం ఏమన్నా కార్యక్రమాలు ఉంటాయా అండి అంటి డ్యాన్స్ దేవ్ దే దేవు దేవుని మన ఇది ఎలాంటి అన్నా అంటే దేవుని భజనలు అవి చేస్తారా
ఆ నైట్ చేస్తారు నైట్ భజనలు మళ్ళీ తాంబూలాలు బతుకమ్మ సాంగ్స్ అన్ని దేవుని పాటలు ఫోక్ సాంగ్స్ డీజే సాంగ్స్
దా దాండియా ఆడతారాండి
కూడా ఆడతామండి
ఉహు
పిల్లలు పెద్దలు అందరు కలిసి అలా ఎంజాయ్ ఫుల్ గా ఉంటు ది ప్లేచేస్తారు పెద్దవాళ్ళతో సహా
మీ మీ మీ మీ దగ్గరో వినాయక్ నవరాత్రుల తర్వాత దుర్గామాతని ఎప్పుడు నిమజ్జనం చేస్తారండి
పద పదకొండో నాడు పదకొండు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తాము
అంటే దసరా రోజెనా లేకపోతే దసరా తర్వాతనా
దసరా ఆ దసరా తల్ తెల్లారి లేదా రెండవ రోజు ఇక
దసరా తర్వాత రెండో రోజు నిమర్జనం చేస్తా మీరు
మీరు రోజు చేసే పని ఒకటి చెప్పండి
ఆ మాది ఏం లేదండి ఇప్పుడు ఇప్పుడుగాదు వస్తున్నది ఉదయం లేవాలి ఉ ఉ ఉదయం లేచి ఏమి లే స్నానం చేసి మామిడ ఆకులు తెచ్చి ఇంటికి తోరణాలు కట్టి మళ్ళీ ఏమ ంటే పుల్ చెప్తారు ఇం లో వాళ్ళు అమ్మ నాన్న వారు పూలు తెమ్మంటారు పూలు తేవాలే పూలు తెచ్చాక తోరణాలు కట్టినాక బంతి పూలు అల్లి మన వేము షడ్ రుచులు అంటారు కదండి అంటే ఆ రోజు ఆ ఏ సంవత్సరం ఉన్నదో ఆ అ సంవత్సరంది
అవును
నూతన సంవత్సర మ స్టార్ట్ అవుతుది ఆక్చుల్ ఉగాది ఎందుకంటే వాతావరణ చేంజ్ కాబట్టి ఉగాది అనేది సాంప్రదాయ పండుగనేది అయిండండి
మన వాళ్ళకు ముఖ్య పండగ తెలుగు సమాచారం కదాండి
సంవత్సరానికి ముఖ్య పండుగ ఇంకోటి ఆంగ్ల నామ సంవత్సర ఆంగ్ల నామ సంవత్సరము మనకు జస్ట్ తేదీ మాత్రమే మారుతుంది కానీ ఉగాదితోనే ఋతువులు మారుతాయండి ఋతువులు మత వతాయి వాతావరణం వాడుతుది ఇంకా ఈ మన మన మామిడి పండ్లు వస్తాయి మామిడి పంలు చాలా మంది పచ్చళ్ చేస్తారు మేము కూడా పెట్టుకుంటాం అండి పచ్చళ్ళు పెట్టుకుంటాము ఈసారి ఇంకా తేలే ఇంకా రావాలే కదాండి పచ్చళ్ళు పెట్టుకోవాలా
చల్ల పెట్టుకునేది పోగాది తర్వాతనే కదా పచ్చడి వేసుకునేది సంవత్సరం అంతా నీట్లో పచ్చడి
ఉగాది తర్వాతనే కదం నిల్వ పచ్చడా నిల్వ పచ్చడి పెట్టుకు పోవాలి ఇంకా ఇంకా కాలేదండి ఇప్పుడు ఈసారి ఉగాది అయినాక ఇప్పుడు వస్తాయిండి మన ఇవి అవి వచ్చినాక అప్పుడనే నిల్వ అనే చేస్తామండి చాలా అద్భుతంగా ఉంటదండి ఉగాది ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేస్తాము
ఉగాది పాచ్చడా గురించి కొంచ చె తారా అండి ఎలా చేస్తారో మీకు ఐడియా ఉన్నదా
వదండి వేపాకు వేప పువులు ఆచ్చ కొంచెం పులుపు కొంచెం కారము కొంచెం బొగరు కొంచెం బెల్లం తీపి అవన్నీ చేసి మామిడి మకాయ మా మామిడికాయ ఉంటాయి కదంీ ఆ ముక్కలు కట్ చేసి ఆ చిన్న చిన్న ముక్కలు కడ చేసి దాన్ని ఏం చేస్తామంటే అంటే దాన్ని ఒక గంజులో వేసి ఆ కాసేపు ఉంచి దేవునికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మనం చేస్తాంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అనేది మనము ఇంట్లో వాళ్ళము కాస్త కాస్త కాస్త కాస్త అని దాని దాన్ని త్రాగటం అండి అది ఏంటిది అంటే మనకు ఆ అల్ అల్లానే అల్లాహనే పూర్ణం అల్లానే పూర్ణం బూరలు చేస్తారండి శనగబాప్పుతో బూరలు చేస్తాము అవి కూడా చాలా బాగుంటా ఉంటాయండి శనగపప్పుతో బూరెలు ఇలా ఇ ఇవన్నీ మనక ఏంటిదంటే తెలుగు సాంప్రదాయంలో ఒక భాగం అండి ఇవన్నీ తెలుగు సాంప్రదాయంలో భాగము కాబట్టి మనము తప్పనిసరి మనము తెలుగు వాళ్ళ ఉన్నప్పుడు మనం వాడిని పాటించాలా దేవుని మొక్కడం అనేది మనం తప్పనిసరి ఎందుకంటే దైవం లేనిది మనం ఎక్కడా అండి ఏది ఉన్నా కూడా దైవమే కదా
సరే అండి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు
న్ ధన్యవాదములండి ధన్యవాదములు